హలో ఏంటి వేవ్ పేపర్ పబ్లిష్ ఆ ఏదో, పేపర్ పబ్లిష్ ఏదో అన్ తాయ్ నేను అడుగుతే ఏమన్నాడు.
అక్షర వాళ్ళది వస్తది తొందరగా అన్నాడు.
ఆహా స్త్రీ వళ్ళదా
ఆ ఆ
మరి మరి వాళ్ళకి వచ్చిందట్నా ఈ సిఆర్ ఈ సిఆర్ వాళ్ళకి కూడా వచ్చిందా మరి ఈ సిఆర్ అన్నాది కదా మాజ్యన్నాం ఈడ్ లేదు అది ఇది అన మాట ఇంట్లోచ్చినాయి సర్టిఫికెట్లు మా సార్ ఇతే అసలు ఏమో మాకు భయమ్ అయింది అసలు హ్మ్ ఈరోజు ఇవే రెగ్యులర్ ఫిఫ్టీన్ ఆమె పొద్ పొద్దున్న ఫోన్ చేసింది నాకు ఎట్లా ఎయ్యాలి నేను ఒ ఒక్కొక్క పది విష్యాలు అది ఇదని అడిగిన అడితే చెప్పినా ఇట్లా చెప్పినవ్ అని అమంతా అదేంది స్క్రీన్ షాట్ అవన్నీ ఏమొతుందంటే ఐడి రాలేదట మళ్ళా ఐడి రాలేదట కావాలి ఎట్లనన్నా సబ్మిట్ జలేదేమో సరే అని పెట్టిన తర్వాత ఏడబ్ల్యూ బి అసైన్మెంట్ రాసినవా అని ఫోన్ చేసిండు. మళ్ళా నేను ఫస్ట్ లో పోతు నూరి పోతున్నా వచ్చిన్నాక రాత్రికి రాయాలి. అని పెట్టిన నేను ఎవరు రూల్ నెంబర్ టాపర్ టాపర్ కూడా వేసింది నాడు నేను అసలుకి ఫిఫ్టీన్ టాపర్ ఒకటే అనుకున్నాను. ఆచ్ టేస్ట్ చేయమంటా అంది నాకు అన్నం వొచ్చి పెట్టమా అన్నది సరే తీ అని పెట్టిన పాప్పుడు పక్కన ఉన్న బ్యాగి పెట్ ఐడబ్లు థ్యాంక్యూ యూ రా ఏమ్ చేస్తున్నావ్ లాస్ట్ లో చెప్తా ఏ డబ్ల్యూ నేను అసైన్మెంట్ పెట్నా పెట్టిండు అంటే ఏంది అన్నట్గా నేన్ ఇట్లా ఈ మధ్య పెట్టిన ఆ సరే తియ్ సప్పుడేక అ ఇగా అన్నీ అడుగుతారు. ఇగా పెట్టవా ఇది పెట్టవాని నేను రాయాలే అన్నట్టుగానే ఉన్నా అదే నాకు హ్మ్ అదే సప్లి కూడా చేష్ థర్టీ కూడా చేసిన పెట్టవా అంటా ఆ లేదు నేను బయ హన్మకొండ పోతున్నా అంట ఇకా మా గ్రూప్ అయినా ఆ బైండింగ్ పేపర్ తీపియ్ ఇగా అట ఆర్డర్ చేత్తర్రు. ఏ అన్నీ చెయ్యాలే అద ఇక్కడ కూడా చేయడానికి చాత న మరి ఏమనా అంటారేమో అన్నారు అంటారు కాని మరి అబ్బా లేవదా అప్పు అ పోయ్యి ఏసుని గదే కదా లేకపోతె ఎందుకు కినా ఆ
అలా
అ
అ
అవు
ఇప్పుడు మళ్ళా నేను ఏ మళ్ళా మళ్ళీ సెట్ చేపియాలి.
అ
ఇంకొక ఆయనా పైసాలు ఇయ్యాలే లెక్కలు ఎయ్యాలి. ఈ రోజు ఈ నైట్కి లెక్కలు యెషి ఇగ జాల్లె తెనే సి అన్నిటికి ఇస్తాను నేను జీరాక్స్ కింద నేను ఒక దాన్ని పెట్టుకోవాలి
ఆ
కాదా
అంతె మల్
ఆ రేపు అన్న అయిపోయినంతక ఎస్ అయిపోతుందండి చూ
ఉ ఫామ్ ఫిల్లె
తెచ్చి పెడతాంది అది సిక్స్జెస్త్ కెస్ అవసరం లేదంట సర్టికెట్ మనమే ఆధర్ చెయాల అది మానమీదె ఆధా అంటే మన దగ్గర్నే ఉంచుకోవాలంటే పబ్లిష్ అయిన పేపర్ లాస్ట్ లా రావాలండి ఆహా పబ్లిష్ అయిన పేపర్ డాక్యుమెంట్ లాగు ఉంది కద ఒక సిక్స్ పేజెస్ ఉంటది
అమ్ గన్ని పేజీల
ఆ ఏమో మరి అది ఎట్లానో ఏమో
ఓ
ఆ అదే నాకు తెలుసలేదు అదే అర్థమయతలేదు ఆ పబ్లిష అయిన పే మరి నెట్ల పెడతాం అట్లా
గన్ని పేజెస్ ఉంటే ఎట్లా
మన ఆ
డ్
అ
ఒహో ఇది ఒకటి ఆ ఈరోజు అయితదా ఆ ఎంత అంటా ఇది ఫైవ్ హండ్రెడ్ ఆ హండ్రెడ్ ఆ
ఫైవ్ అండ్రెడ్ ఏనా వీళ్లది గూడ
ఆ ఫైవ్ అండ్రెడ్ వాళ్ళ ది సిక్స్ హండ్రెడ్
ఎగ్జామ్ లేదా
మరి ఇదే ఫాస్ట్ అన్నాడే ఏమో
అదయితే ఊపి వచ్చిందా
ఇది ఇది గూడా సార్కే కదా
సార్ కాదు నా
నా ఆహా మంచి ప మరుకే అది గూడా కరెక్ట లే ఎ టూ హండ్రెడే గదా డిఫరెన్స్ దానికి స మరి ఊకే ఏదోటి ఏదోకటి అయిపోతే అయిపోతది కదా ఆ అదే
ఎట్లా
ఏది మళ్ళ విలిపించే ఆహా అవును ఏం కద తిరి భోతాం కద ఎట్లాగో హెచ్ఓడి ఇప్పుడు సబ్మిట్ చేయమంటాడు మరి ఇవన్నీ ఆయన కతలు వాళ్ళ ఉంటాడు ఆ అ జ బాల మల్లది గాలేదన్ నోరు మూసుకొనుండు లేకపోతే
ఆ వాళ్ళది కాలేదా ఇంకా
ఆహా కాల కాలే అ గల్ల ఆమెను అడుగుతే చెప్పింది గా వెలిమె ఆ అన్నారిక
ఆ వాళ్ళది ఇంకా నువ్వు కదా తీకొస్తావా అంట
ఎంటిది ఎంటిది
డాక్యుమెంట్స్ స్పైైరల్ బైడింగ్
అదే కదా
ఆ ఆయన తట ఒక్కకి ఫోర్ సెవెంటీ ఎయిట్ంట
పడితే ఈ గ్రూప్ అన్నా ఇంక పడే ఇంకా వాళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి ఏ ఏ పడుతే ఆ ఆయన తినేది ఏముంది ఎప్పు పాప మళ్ళా ఏహ సరే తింటే తిన్నానే అనుకుందాం ఎందుకంటే కష్టపడితే లేరా ఎప్పు టీమ్ లీడర్లకే కదా వచ్చింది సావి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఎస్తూర చూసుకొని బాగా మాట్లాడుత ఇస్తార అండి మనం ఏదోజ అన్నట్ట మనకాల వచ్చేండ అ పోయి మ మ పైసలు ఇంకా పోతే నా అయితే ఫుల్ పైస లేజలికిట్ అప్పుడు ఎప్పుడో కూడా ఇంకేదో దానికి కూడా జిరాక్స్ నేనే తేఇప్పించి నాద్ రాదు ఇప్పుడే వచ్చినంక ఆ అవి నాకు హండ్రెడ్ అయినాయి, ఆ ఇవి సెవెన్ హండ్రెడ్, ఎయిట్ హండ్రెడ్, పీ పీపిటీ థర్టీ ఇంకా పీపిటీ పైసలు కోట్
హు హ్
ఆ
ఏమప్పో కుచ్చులేత్తుంది గవి కూడా ఆడుగుద్దా ఎట్లాంటందో అనిపిస్తుంది వాళ్ళని
ఆ పి పిటి పైసను కొట్టాలి నీకు అవి ఎత్తా నేను అన్నీ అప్పుడే ప్రస్ ఓకే అదేవాదా మరి ఆ ఆ ఇంకేమండి
ఏ
ఆ ఆ కబ్బీ ఇప్పుడు మళ్ళీ ఇంకెన్ని అయితయో ఆ వెయిట్కి ఎంత అయితయో ఉ మ్
పేజ్ నెంబర్స్ కూడా వెయ్యాలా డాక్యుమెంట్ క్
ఎంతిది
పేజ్ నెంబర్స్ కూడా ఇయ్యాలా
దేనికి ఆహా అవసామ్ లే డానికీ వాళ్ళు ఏమంటారు వాళ్ళు పంపిస్తారు హమ అదలే నింగ్టి ఉందయా ఆ ఇ మళ్ళా రేపు కాలేజ్ వాలిపో వస్తారు నాక
ఆ
బిఎస్పి సిలబస్ అయిపోతే సప్పుడే కూక్కునేట వాళ్ళం ఆయన మన అటెండెన్స్ ఎంతు ఉందో హ అది వెరిగిందో త గిండోర్
అ ఎన్ని పేజదైనే రెండు ముడు నల్గు ఆ
ఆ ఏడబ్ల్యూ అయిపోయింది ఏడబ్ల్యూ ప అసైన్మెట్ సబ్మిషన్ అదే
రాష్ంగా మళ్ళామె ఏమంటదు అసలే మ రాసి